మేం
నమస్కారం
మీయావ్ ఇప్పుడు ఎందు మీ ఫ్రెండ్ ఇప్పుడు అడిగారా మీ ఫ్రెండ్స్ ఎందుకు గుడుక్ కోలేదని
ఉహా వేరే వాళ్ళు లే పైనోళ్లు లే
హ
బా ఒళ్ళంతా
వా లింగ రాలేదా మీరు వాళ్ళు
రాల ఇంక
నువ్వు వాళ్ళు వచ్చారేమో అనుకున్నా
హమ్
నాకు తెలిసి నాకు ఏమనిపిస్తుంది అంటే మనం మాట్లాడుకుండా అట్లా సైలెట్గా ఉంటే కట్ అయిపోంది డిస్కనెక్ట్ టై అయిపోతుందనుకుంటా
మందు మాట్లాడలే మాట్లాడినం కదా ఇందాక
ఆ ఏమో అయితే అది ఎందుకు డిస్కనెక్ట్
రూమ్ లో ఎవ్వర్లే నేనెందుకుంటా మాట్లాడకుండా ఉండలేను మాట్లాడినా అదొప్పుకుంటూనే అయింది ఎన్ని ఉన్న డోర్ ఎవరెవరు తీస్తారని నేను చెప్పిన. నీ తెలియదా అసలు అప్పట్ అప్పటివరకు నువ్వు లేవా.
ఎప్పుడు వరకు ఉన్న. లేను అది కట్ అయిపోయింది ఎట్లో మీ వాయిస్ ఏమ్ నాకినిపియ్యాల నేను ఇప్పుడు అట్లే మాట్లాడతాంటివి ఉంచితే.
మీర్ కట్ జేయండి కాల్స్. క్యా బోల్తి అన్నట్టు ఎట్లా మాట్లాడితే మామూలుగా మాట్లాడు
రూమ్ లో ఉన్నావ్ కదా
అయితే ఆ
మెంటలా
ఊఊ ఊ ఊ నిద్ర వస్తుంది నాకు నాకేం ఫుడ్ తెవద్దు. నాక్ తెల్సి ఈళ్ళు బయట తింటారనుకుంట ఈ రోజు
ఊ
ను తినే ఇచిత్ర నువు
నా కొద్దు నువ్ తిందువులే కొంచం అండ్లుండేదే
సరే అయితే అదిలో సంతినంగా
ఎందుకు లే గానీ గులాబ్ జాముూన్ ఇంక అది తినిస్
అవునదా గులాబ్ జమున్ ఉ పోవు కదా రేపటి వరకు ఉంటాయి కదా
ఉంటాయి అది తీసుకొని తినేదానికి అవ్వట్ల కదా
ఆ
ఇంటే చేట్ల పట్టుకొని తినకయితందా ఏమన్నా
చేతోటి ఎవరు తింటారు స్పూన్ పెట్టి స్పూన్తో తిను ఏవరైనా గులాబ్ జామ్ చేతుల తోటి తింతారు
నేన్ తింటా
ఊ ఏమో లేండి నేను తినట్లా
ఊహు నీకెమప్
ఊహు నినొక సినిమా చూసిన ఏం సినిమా నాకు సినిమా పేరు గుర్తులేదు కాన్సెప్ట్ గుర్తుంది ఒక ముస్లాం ఉంటది వాళ్ళ కొడుకు కూతురు ఉంటారు అక్కడ చేతబడి చేేసి ఊరంతా ఏదో దాని ఏమంటారు హిప్పటిసాం అని తెలుగు లో ఏదో అంటారు లే అట్లా చేయాల అనుకుంటారు ఊరినంతా బలిద్దాం అనుకుంటారు ఆ ఊరోళ్లు కొందరు వ్యక్తులు చూసి వాళ్ళని చంపేశారు వాళ్ళు ఏమో దయ్యాలయ అక్కడే ఎక్కడో తిరుగుతుంటారా అది తెలిసి ఊరోళ్ళకి ఇంక అక్కడ ఏదో పూజలు చేసి అట్లా అంటే అక్కడ ఒక సరౌండింగ్ వరకు కు ఏదో మంత్రశిక్ష అదిదని చేసి గమ్మున ఉంటారనమాట ఇంకా అక్కడ పోవద్దు ఎవరు అని ఆ ముస్లమ వాళ్ళ మనవరాలు ఉంటది ఒకామ ఆమె బతికే ఉంటది ఆ పిల్ల అది ఇలాకి తెలిదు ఇలా తెలి కా ఆ పాప ఎక్కడ ఉంటది అమెరికాలో అక్కడ సైడ్ అమెరికాలోనే హైదరాబాద్ లోనే ఉంటది అక్కడ నుంచి కేరళకి తీసుకొని పోయి ఆ దయ్యం ఎంత వాళ్ళని ఒక గ్యాంగ్ ఉంటారు నల ఐదు మంది నలుగురు ఐదు మంది లవర్స్ ద్దరు ముగ్గల్వర్స్ ఇద్దరు మాములుగా వంద నగర్ తీసుకొ చంపస్ అక్కడ అందరినీ ప్రతి ఒక్కరిని
ఎందుకో
ఉ
ఎందుకో
ఎందుకు ఎందుకో ఏమో
మెంటలా ఆడిగితే ఎందుకు ఎందుకు
ఎందుకంటే అది దయ్యము ఇంతమంది చంపాలనుకుంటదంత
ఎమ్మిది మందీని కదా
ఏమో తెలియదు ఎంతమంది చంపాలని అనుకుంటది కరెక్ట్ ఎంతమంది చంపకుండా అది అయితే ఉండదు అంట అందుకు
కచ్చితంగా చంపాలంటది చంపుతది అంట ఎన్నేళ్ళు గాని ఎన్ని చంపేస్తాది అందరినీ చంపేస్త ఇంకా అక్కడితో అయిపోతుంది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఆ దయ్యం ఉన్నగాని వన్ లవర్ కోస దా ఒక తాయెత్తు ఉంటది డ్రైవర్ దగ్గర ఆ తాయెత్తు దు అంటే డ్రైవర్ నీ ఏం చేయలేదు అనమాట అందుకు ఒకడు ఏం చేస్తాడు వాళ్ళు ఎవరు తీసుకుపోతే దయ్యము వాడు దాంతో పాటు వెళ్తుంటడు విడు డ్రైవర్ పట్టుకుంటాడు నువ్వు వదులు ఆమె ఆ పిల్ల లేకుంటే నేను బతకలేననీ అని చెప్పి నిజం చెప్పాలంటే వాళ్ళ లవరే ఒక దయ్యం అనమాట దయ్యం అంటే అదే చెప్పింటారు కళ్ల్లో ఇట్లా పిలుచుక అందరిని ఇంతమందినీ ఇంతమందినీ అట్లాని ఏదో
హు
అంతా బా పట్టరు ఆది ఏమంటారు అందరిని చంపేస్తది బలే ఉంటుది ఇంట్రెస్టింగ్ ఉంటది కొంచెం హార్రర్ ఎక్కువ ఏమి ఉండదు అంటే మరి అంత భయపడేంత ఏమి ఉండదు ఒక ముసలామె అంతే బానే ఉంటది నాకంతేమీ హార్రర్ అనిపిలే ఇంకోటి గృహం సినిమా ఉంటది ఆ సురేంద్ర
దురంధర్ బాగుంది ఆది దురంధర్ మూవీ ఆది చెప్పు ఒక సారి
అదంతా నేను చెప్పే కాదు అది నువ్వు చూస్తే బాగుంటాది చూడు వన్ చూడు మూవీ బ్లాస్ట్ర్ ఉంది మళ్ళా కాని అ దాంతో ఏమి గృహం అని ఒక మూవీ ఉంటది హలో చూసినవ ఆది
లేదే ఏమ్
సిద్ధార్థ గానిది
ఆహ చూడాలా దృశ్యం చూసా
దృశ్యం ఈజీ అది కుక్క మామూలుగా చూస్తారు ఆది అమ్మాయిలు అమ్మాయిలు చూసేది గురం ఉహు గృహం అనే ఒక సినిమా ఉంటది బాగుంటది అది అది ఎట్లుంటది అంటే చైనీస్ వొళ్ళది అంతా అది పాతకాలంలో చైనీస్ వోళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటది వాడు మంత్ర గారి వాడు మంత్రాలతో ఒక పాపను చంపాలనుకుంటాడు
ఓ
ఒక పాపనంటే వాళ్ళ పాపనే వాళ్ళ చన్న చిన్న కూతు ఒక కూతురు పుడుతాది వానికి కడుపులో ఒక పిల్లోడు ఉంటాడు ఆ కూతుర్ని చంపేస్తే వాడు కడుపులో ఉండే పిల్లవాడు పిల్లోడు వచ్చేసి పవర్ఫుల్ మ్యాన్ అయతాడు ఈ టారు ఈ ప్రపంచాన్ని ఏలేంత కెపాసిటీ వస్తది వానికి అది ఇది అని చెప్పి అట్లా చేస్తాడు ఆన్ని మంత్రాలు కడుపు లో ఉన్నప్పుడే ఆ పాప నీ కళ్ళు కళ్ళలకు గంతలు కట్టి ఆ నేను చెప్పినట్టు చేయని చెప్పి చేస్తాడు ఆ పాప వంటిట్లా పడుకో ఇట్లా చెయ అని చెప్పి తలకై నరుకుతాడు వాళ్ళ అమ్మ చూస్తుది నువ్వు ఈ పిల్లల కోసమే కదా చేస్తా ఆ
త పసాడావన్ కూతురుమయ
ఆ చంపేశాడు
ఇ
చెంపేసే వాళ్ళ అమ్మొచ్చిదే వాళ్ళ భార్య వేసి నువ్వు మన కొడు కోసమేద చేసే అని చెప్పి కడుపులో ఇట్లే పుడ్చుకొని చచ్చిపోతది ఇంకా వాడు చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఇంట్లోనే దయ్యాలుంటాయి అందరుూ ఉంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా దయాలుగా మారేట్లు ఉంటారు సిద్ధార్థులే ఎక్కుతారు అంటే ఒక ఫ్యామిలీ వస్తారు మాముూలుగా ఒక ఫ్యామిలీ వ వచ్చి ఒక చిన్న పాప ఉంటుంది ఆ పాపను బలిస్తే అట్లే చిన్న పాపని బలియాల అనుకుంటారు అందుకు ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ వస్తుంది చిన్న పాపను బలిద్దాం అనుకుంటారు ఇంకా అది కాదు సిద్ధార్థుడు అంటే వీళ్ళు అమ్మ కూతురుంటారు కదా చనిపోయినళ్ళు వాళ్ళు అడ్డుకుని ఉంటారు చంపనీకుండా అంబసిలోని వాటి సిద్ధ దయ్యమహ సిధార్థలకికి ఆ హీరోయిన్ అయిపోతది అట్లా చేసేస్తాడా కడుపులో పిల్లలు అంటే పటలని పుట్టని చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అమ్మ కూతురుంటారు కదా వాళ్ళు అట్లా వీరి అంటే వాళ్ళ హస్బెండ్ అనుకునేది జరగద్దని అమ్మాయి కడుపు పోవాలని చెప్పి ట్యాంకు లో నీళ్ళు చూస్తుంటే అమ ఆ చిన్నప భయపెడతారు అట్లే నక్కు పడుతారు ఏం కాదదు ఎకి వతాది కాబట్టి ముందుత ఉదేమ వత అైటి ఏం కాదు ఇంక చంపేయాలని చూసాడు ఇం అట్లా బాగుంటుంది స్టోరీ తీరా మళ్ళీ ఇ చిన్న చిన్న పాప ను చంపనిపోతుంటే ఇంకా హీరోయిన్ు వీళ్ళందరూ కలిసి కాపాడేస్తారు తరువాత తరువాత తరువాత ఏముంది మన చేతి చలు అ
డి ఉంటల ఆ కాళింగ్ బేల్ మావి చూస అ ఇ ఉంట
నాకు ఇప్పుడు చిత్రాన్నం ఇవ్వచ్చు కదా నేను తినేస్తా
నువ రూమ్లా ఉన్నావే
ఆ
అఊన్లా ఉన్నాను
రూమ్ యరదా కావట్లే తెర్లే ఎప్పు
రూమ్ లో ఒకక్కడ వచ్చసారు కదా
ఎర్యా టాటా రూమ్ లో గలవ ఎతు నకు పెన్న అటిచ్చా
నాకేం తెలుసు నువే కదా అప్పటి నుంచి చెప్పావా నేను రూమ్ లో ఉండే గడి పెట్టేేశాని
ఏంద అస నీ కొంచమే తెలివి ఉందా లేదా నీ ఇాక బయటకి వచ్చి పెు బయటికి రాలా పెన్ని ఇస్తా అని చెప్పి అంత చెప్ప నాక మళ్ళీ ఇప్పుడు రూమ్ లో ఉన్నా అంటావు
మళ్ళీను
ఏ అన్మజ ఎటుంటావు విచిత్రంగా ఉంటావు మంచిరంతా నాకు చెప్పేది రాదా నేను చెప్పినాను కదా పైనడు ఒకే చెప్పేది విను పైనోడు వస్తాన్నాడు గేడి తీస్తాడు లే అని చెప్పిన మల్లి తర్వాత నేను పెన్ను పెట్టిన అ చెప్పిన అంత అయిపోయినాక మళ్ళీ నువ్వు ఇప్పుడు రూమ్ లో ఉన్నావు కదా గడి ఎవరి తీస్తార అంటే ఏం చెప్తను నీకు నవ్వాల ఎడ్వాల అనే సిచువేషన్ నాది
ఏడుస్ ఒకసారి ఏడ్చ
చాలా విచిత్రంగా ఉన్నా నేను కొంచెం అసలు ద ఇంతో విచిత్రం అనుకుంటా మనిషి
అంత చిటపట చినుకులే అంత
నువ్వు ఫోన్ చేసావా నేను ఫోన్ చేశానా ఇప్పుడు
మీ
మీ యూవర్స్ అయితే చూసుకో టైం చూసి మస నేను చేస్తా చూడు హలో